అ
నమస్కారమండి
నమస్కారం అండి బాగున్నండి
ఉమ్ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి
తిన్నారా అండి
అయిపోయిందిండి మీరు తిన్నారా
ఈరోజు మనం మీ నుంచి నేను ట్రిప్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా అండి
ఉ సరే అండి సరే
మీకు ఇష్టమైన ట్రిప్ గురించి అట్లా ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అండి
ఇష్టమైన ట్రిప్ అంటే మేము ఆ అహోబిలం వెళ్ళాము శ్రీకాళహస్తి వెళ్ళాము తిరుపతి వెళ్ళాము ఉ శ్రీశైలము ఇలా చాలా చోట చోట్లకు వెళ్ళామండి అంటే అ ఎక్కువ అ టెంపుల్స్ కి వెళ్తామండి మేము
ఓకే అండి ఇప్పుడు టెంపుల్సే మెయిన్ బాగుంటాంది ప్రశాంత్
ప్రశాంతమైన అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా గుళ్ల్లోకి పోయినామంటే ఆ ప్రశాంతతే వేరు కదా ఆ వైబ్స్ పాజిటివ్ వైబ్స్
అవునండి అ గుడికి ఎల్తే చాలా ప్రశాంత ఇవన్నీ మర్చిపోయి ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవుని చూసుకుందామా అనే ఆలోచనతోనే వెళ్తాము
ఆ అందుకే ఎక్కువ ఆ ఎక్కువ టెంపుల్స్ కే వెళ్తామండి
ఆ
మీకు ఎక్కడికి వెళ్ళడం అంటే ఇష్టం అండి
నేను కూడా మోస్ట్లీ తిరుపతి తిరుమలకి ఎక్కువ ప్రిఫర్ చేశానండి
ఉమ్ అంటే కాలినడకన వెళ్తున్నారా
మోస్ట్లీ కాళ్ళనడకలే వెళ్తాము అలానే మొకాళ్ళ మెట్ల మీద ఎక్కాలి అనే ఇంట్రెస్ట్ అనేది చాలా ఇష్టం దానికోసమైనా ఎళ్ళాలి అనే ఆలోచ్ చ్చుంత ఎళ్తా నేనైతే మోస్ట్లీ నా కాళ్ళ నడకన
ఉమ్ హ్
ఇంక ఫ్రెండ్స్తో పోతే ఇన్ ఫ్రెండ్స్తో పోలని ఇంకా చాలా ఇష్టం ఫ్రెండ్స్తో ఎళ్తే సత్ అవును స్టెప్స్ ఎక్కుకుంట్ టా బావుంటది అసలు తినుకుంటా తాక్కుంటా ఇంక కొద్దిగ ఇంగ షెడ్ ల ఏసినారంటే ఆ ఇంకా అప్పుడు ఇంక ఎక్కువ మాటలు అంటే ఏం ఎలా ఏమి అనేది కొన్ని మా మాట్లాడుకుంటము ఫోన్స్ ఉండవు ఏం ఉండవు కదా
కపోతే ఆ అంటే మాటలు ఉంటాయి
అవును
ఫోన్స్ దగ్గరున్నాయంటే మాటలు తక్కువ ఫోన్లో ఎక్కువ ఉంటారు
టు ఫోన్లు చూసుకుంట సరిపోతారు అదే ఫోన్లు ఏమీ లేకపోతే ప్రశాంతంగ్ గ ఎవరు ప అంటే ఎవరు ఏం చేయలేరు గాట్టి ఇంక చ్ త్తగా మాట్లాడుకోవాలనే ఇంటెన్షన్ తో మాట్లాడతరు ఇంక దేవున్ని చూస్తే అది ఇంకా ఆనందం
దేవున్ని చూసేది కొంతసేపు అయినా గూడ
అవును
ఆ దేవుడు కనపడితే చాలని ఎంతసేపు వెయిట్ చేస్తామో ఆ కొంచ్ చెం సేపు చూడ్డానికి
అవునా చాలా వెయిట్ చేస్తాం అంత కద కష్టపడి కాళ్ళ నొప్పులొచ్చిన ఏమోచ్చిన న దేవుని దగ్గరికి పోయేసరికి అమ్మయా అని ఎంత హ్యాపీగా ఫీల్ అయితామో అసలు
ఏమంటే తిరుపతికి అవునా నేను తిరుపతికి ఎళ్ళినప్పుడల్లా నాకు ఫీవర్ వస్తుందండి
స్ ఒహొ
అంటే స్టెప్స్ నుంచి వెళ్తామా అంటే న్ నేను చాలా సెన్సి టివ్ అన్నమాట
ఓకే
ఆ పైకి వెళ్ళగానే ఇంకా ఆ పెయిన్స్ కి ఫీవర్ వచ్చేస్తది
మీరు కాళ్ళ నడక మీదే ఎల్
ఆ ఒకసారేమో అలిపిరి మెట్ల మీద పోయినాము ఒకసారేమో శ్రీవారి మెట్ల మీద బోయినాము
ఓహో
ఉమ్ ఏమంటే ఎప్పుడు వెల్లినా ఫ్యామిలీతోనే ఎళ్తామండి
ఆ నేను మోస్ట్లీ మేము అంటే ఫ్యామిలీతోను ఎళ్తాము మోస్ట్లీ నేనయితే తిరుపతిలో నేను చ్ చదువుకున్నప్పుడు తిరుపతిలో చదువుకుంట ఉండినాను అప్పుడు ఎప్పుడు ఖాళీగుంట్ టె చాలు ఒకవేళ సాటర్డే సండే కాలేజ్ లేదు అని తెలిస్తే వెంటనే ఎళ్ళిపోయే వాళ్ళము టైమ్ దొరికినప్పుడ ల్ల బాగ తిరుమల పోయేది అందుకు తిరుమల అంటే అదొక చ్ ఆనందం తిరుమలకి వెళ్తే గుడికి వెళ్తాము అనేది ఒకటి ఎప్పుడు తిరుమల నుండి బయటకు వచ్చ ఆ చాలా సార్లు వెళ్ళ సంవత్సరానికి ఒక నాలుగైదు సార్లు అయినా వెళ్ళ వున్నా ఎప్పుడు ఖాళీ గా ఉంటే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం మేము
ఉం
మేము బయటికి ఇల అంటే బయట వేరే ట్రిప్స్కి అట్లా చ్ వాటర్ ఫా బీచ్కి సి పో అనుకోము తిరుపతిలో ఉన్నప్పుడుయితే ఎప్పుడు తిరిలాకపోదాం మా దశ దర్శానికి పోదామా దర్శనానికి పా అని ఇంటెషన్తో ఖాళీగా ఉన్నామంటే ఆ దర్శననికి పోదామా అని అనుకునేసాం అందరం బయలుదేరేస్తాము
మీ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతార అయితే
ఇంకా అవు చాలా బాగుంటా ఇంకా గుళ్ళు శ్రీ కాళస్తిలో గుళ్ళు కూడా బాగుంటుంది అక్కడ
అసలు అప్పడు ఈ కాలం వాళ్ళు ఎక్కినారు ఆ బొమ్మల్ని ఎట్లా కట్టినారు
ప్రతి ఒక్క ప్లేస్లోనే ఏదో ఒక దేవుడు ఉన్నాడు శివులి శివలింగాలు
ఉం చాల బాగుంటది శ్రీ శ్రీ కాళహస్తి
ఇంకా నేను శ్రీశైలం అంటే చూడలేదు మీరు శ్రీశైలం చూసార బాగుందా అండి
బాగుందండి మా ఇంటి దేవుడు శ్రీశైలం మళ ఖర్జున స్వామి
హు హమ్ అయితే మీరు కూడా చాలా సార్లు దాన్ని ఉం దేవుడికి వెళ్ళి దర్శించుకొని వచ్చింటారు
ఆ అవునండి
ఇంకా ట్రిప్స్ హలో
ఆ చెప్పండి
ఆ ఏదో చెప్తున్నారండి చెప్పండి
ఇంకా ఆ గుంటూరు వెళ్ళాము బాపట్ల బీచ్ కి వెళ్ళాము
ఓహో
ఆ బాగుందండి బాగా ఎంజాయ్ చేసాం బీచ్ లో ఆ పిల్లల్ని తీసుకెళ్ళామా పిల్లలతో బాగా ఎంజాయ్ చేసామండి
పిల్లలతో వెళ్తే బీచ్కి వెళ్తే బాగుంటది అది ఆ పిల్లలు వాటర్ లే కుంటా ఉంటే మనము మునుము చూస్తా మీరు వెళ్తారా వాటర్ అంటే మీకు ఇష్టమా అండి
అంటే ఆ స్విమ్మింగ్ వచ్చండి నాకి ఆ స్విమ్మింగ్ వచ్చు మా ఊర్లో కూడా బావులు ఉన్నాయి రీసెంట్ గా కూడా స్విమ్మింగ్కికేల్లేసి వచ్చాం బావు లోకి
ఆహా హా
మీకు స్విమ్మింగ్ వచ్చా
రాదండి మునుగు వనులు కట్టుకని కట్టుకొని చేయడం అంటేనే వచ్చు
ఆహా హా మా పిల్లలకేమో నేర్పించామండి స్విమ్మింగు
అవున నేర్ చిన్నప్పుడైతేనే నేర్చుకోగలుతారు తర్వాత పెద్దైంనక నేర్చుకో
ఆ మా పిల్లొల్లు చిన్నపిల్లలు కానీ ఊ మునగబెండ్లు లేకుండా క్యాన్ గట్టేదనమాట ఆయిల్ క్యానొస్తది గదా ఆ ఆయిల్ క్యాన్ కట్న కుడా లేస్తాది ఆ లేప్త్తాయ్ అన్నమాట
ఒకే
అట్లయ్యి ఆయిల్ ఇక్కడ మన ఈ సమ్మర్ హాలిడేసంతా పిల్లలు బాగా నేర్చుకున్నారు ఏమంటే ఇంకా క్యాన్ దీసేసి సరిగా రాదు గాని క్యాన్ తో అయితే బాగ వెళ్తారు ధైర్యంగ బోతారు పై నుంచి దుంకుతారు గూడా
ఆ క్యానుంద అది అద్ చిన్నప్పుడైతే కొంచీజిగా నేర్చుకోగలుగుతారు నేర్పించేయండి
ఉమ్ మాఅక్క పిల్లల్ కి మా అన్న పిల్లల్కి అందరికీ స్విమ్మింగొచ్చండి మా చిన్నబ్బుడే నేర్పిచ్చేస్న్నారు
ఒకే
ఊ మేమ్ గూడా నేర్చెస్కున్నాం మా ఊర్లో ఉన్నప్పుడు మా బావిలోని నీళ్ళుండేటివి అట్లయ్యి మా నాన్న మా అన్నయ్య చిన్నప్పుడే అందరికి నేర్పిచ్చేస్నారు
మాకి బావులున్న కుడా మేము ధైర్యంగ ఎళ్ళి నేర్చుకోనిండ్లే నేర్పిస్తన్నా కుడా
అంటే చిన్నప్పుడెట్లైనా భయం లేండి
ఆ
ఆ
ఇంకా బీచ్చెస్కి అట్లా ఎళ్నారా
ఆ బీచ్ కెళ్నాం ఆ బాగా బాగా ఎంజాయ్ జేస్ సామ్ అండి బీచ్కెళ్ళినప్పుడు ఇంకా అమరావతి అవన్నీ చూస్నామండి
అ ఇంకా మేమైతే ట్రిప్స్ కి నాకైతే ఇంకా ట్రిప్స్ కి ఎళ్ళాలి కాలే ఎ కాలేజ్ ఫ్రెండ్స్ తో అట్లా ఎళ్ళాలంటే బీచెస్కెళ్దామని ఈ ఈ టైమ్ లో అన్పిస్తదిక్ క్కువ అప్పుడు బాగా టెంపుల్స్ కెళ్ళాలని ఇప్పుడు కొంచెం పెద్దగయ్యాక బయటది బీచెస్కి
బయట తిరగాలనిపిస్తది ఫ్రెండ్స్ తో గడ గడపల్లనిపిస్తది
ఫ్రెండ్స్ తో ఐతే బాగా పోవల్లని ఎందుకంటే వాళ్ళ్తో నవ్వుకుంట వాళ్ళని తీస్ చేేసుకుంటా
అన్
ఎంతైనా వాళ్ళ్ మనం ఏమన్నా కుడా ఏమనేవాళ్ళు కాదు టీస్ చేస్తాన్నా కుడా పర్లే మన ఫ్రె ఫ్రెండ్స్ కదా అనుకుంటారు కొంత అయితే
ఆ
ఆ
అంటే ఇప్పుడే అండి ఎంజాయ్ జేయాల్సింది ఇంక మళ్ళీ ఫ్యూచర్ లో ఎట్లుంటుందో ఏమో తెలీ దు ఇప్పుడున్న నిమిషం మళ్ళీ ఉండదు గాబట్టి ఉన్నన్ని ఉన్నప్పుడే ఎంజాయ్ జేయాలి
అవును అవును ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అవ్ ఇప్పుడు అసలు కొందరు ఈ రోజు ఉన్నా రేపు మార్నింగ్ కల్లా వాళ్ళ డౌట్ డౌట్ గుంట్రు బాగున్న వాళ్ళకి అసలు ఎంవస్తున్నాయి కూడా తెలి
ఇప్పుడు స్ట్రోక్స్ ఎక్కువయినాయి కాబట్టి ఏ ఎవరికి కి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు కాబట్టి ఉన్న క్షణమే మనం హ్యాపీగా ఉండాలి అను కోవాలంతే మ్మ్
మ్మ్ ఇంకా ఇక్కడ ఇంకా చెప్పండి
ఇంకా పంపనూరికి వెళ్ళాలనుదండి
ఓకే అది ఆ ఓకే అనంటపూర్ సైడు
అనంతపూర్ కి ఇరవై కిలోమీటర్లు ఉంటది
అవునవును అక్కడ కూడా నరసింహస్వామి టెంపుల్
కాదు కాదు శివుడు
ఓకే
మ్మ్ శివుడు చానా అంటే చన ఫేమస్ అన్నమాట పంపనూరు అసలు ఆదివారం వస్తే చాలండి అసలు తిరగడానికి కూడా కాదు ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా ఒక చుట్టు చుట్టడానికి చానా బాగా అంటే ఆ ఆదివారము మంగళవారము బాగా బాగా వెళ్ తారు అక్కడికి ఇప్పుడు అది కాక ఫ్రీ బస్సులు కదండి
అవును ఫ్రీ బస్సులు కడ్డితో ఏక్
ఫ్రీ బస్సులు కాబట్టి ఆడవాళ్ళే ఎక్కువ ఇప్ ట్రిపుల్ కెళ్లా ఏళ్తున్నారు ఫీస్ సెంట్ గా మా ఊర్లో శ్రీశైలం కూడా పోయిచ్చారండి ట్రిప్కి
ట్రిప్పుకి శ్రీశైలం దగ్గరే ఆ
శ్రీశైలం ఆ త్రీ ట్వంటీ కిలోమీటర్స్ ర్స్ ఏమో వస్తది అనంటపూర్ నుంచి ఫ్రీ బస్ కాబట్టి వెళ్ళొచ్చారు అట్ల దేవుని దర్శించుకున్నట్టు అవుతది
మంచిగా టైం సే టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఫ్యామిలీతో
అవునండి
ఓకే అండి మీ నుంచి చాలా తెలుసుకున్నాను ధన్యవాదాలండి
ధన్యవాదాలండి